ఆ
వినిపిస్తుందా
ఆ విపిస్తుంది రా హలో
మీద
హలో
దగ్గరా కూల
ఆ
వినిపించట్లేదు ఏమో వస్తుంది గాని మీ దగ్గర వినిపించి శబ్దాలు రాకూడదు నిశ్శబ్దంగా ఉండాలి మన మాటలు తప్ప ఏవి వినిపించకూడదు
కూలర్ దగ్గర లేను వేరే దగ్గరనే ఉన్నా ఇంత ముందు వినిపించలే ఇప్పుడు వినిపిస్తాంది
ఉ ఏం చేస్తున్నారు ఏం లేదు కూర్చున్నా తిన్నారా
ఆ ఇంకా లేదు తినాలి
ఏం కూర చేసారు ఈరోజు
పప్పు
మాది కూడా పప్పే
ఉమ్
ఉమ్ ఇంకా ఏంటి విశేషాలు
చెప్పాలి
మీ మీ వైపు వాతావరణం ఎలా ఉంది
మా వైపు వాతావరణం ఎండలు బాగానే కొడతన్నయి ఇంకా వాన పడ్డలా గానీ ఎండలు కొడుతునే ఉన్నాయి
అవును మా వైపు కూడా అంతే బాగా ఎండలు కొడుతున్నాయి
ఫుల్లు వేడి వేడి గా ఉన్నది
మీరెంత వరకు చదువుకున్నారు
ఉ
అవునా ఇప్పుడు
హౌజ్ వైఫ్
అవునా మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు
ఖాళీ ఇప్పుడు సమ్మర్ కద ఇటు సైడ్ పనులు ఉండయి మా సైడ్
అవునా
కొంచెం రైనీ సీజన్ అయిపోయిన తర్వాత పంటలు అయితే అప్పుడు పోతరు వరి పనికి
అవునా అండి
ఉహు
ఆ అ మీ కాలా విష్ట చలా వినిపిస్తుందా నా మాటలు
ఇలా స్టక్ అయితుంది
అవునా ఎందుకో నాకు తెలీదు నేను ఒక దగ్గర కూర్చొనే మాట్లాడుతున్నా
నేను ఇంతకుముందు ప్లేస్ కంటే వేరే ప్లేస్కు లో వచ్చ ఉన్న ఏమి ఇప్పుడు కొంచెం క్లారిటీగా ఉంది
అవునా అయి మీకేం ఏ కాలం ఇష్టం ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం
ఉన్నకి ఏ కాలమైన కష్టమే
హు ఎందుకు
సమ్మర అయితే ఉడకపోత
అవును
పుల్ వేడికి తట్టుకోలెం వర్షాకాలం వానలు అంత బుడద బుడద గలీజ్
చలికాలం ఇంక చలి బాగా వామ్మో
హ హు అన్నింటికి అన్నీ ఉన్నాయా ఉహు
కాలంతగ్గట్టు మనం నడుచుకుంటపో వాలెఅంతే ఏం చేసేలేదు.
మామిడి పండ్లుతిన్నారా?
ఉ ఫుల్ కాని కొంచెం సమ్మర్ అంటేనే ఇష్టం ఎందుకంటే హాలిడేస్ దొరుకు పిల్లలకైనా వర్క్ చేసే వాళ్ళకైనా
అవునా నీకేం తిన్నారు మామిడి పళ్ళు, జిన్న పళ్లు తింటున్నారా?
ఏం పళ్లు?
చిన్న పళ్లు వాటిని జామ్బునా ఏమో అంటర్‌
ఆహా ఏమో అపేరే ఫస్టైమ్ ఇంటండేది
అవునా వాటి అవి నల్లగా ఉంటాయి పైన చిన్న చిన్నవి.
ఆ లేదు లేదు తినలే
వాటిని ఏమంటారు?
నిన్ను
మేం జిన్నపల్లె అంటాం ఇకేం కాస్
ఆ పండు నాకు ఐడియా అస అంత లేదు మొ ఐడియా వస్తున్నామో చెప్తున్నా ఏం పండు అని ఏం పండు అంటారు అల్ నేేరేడు పళ్ళు
అళ్ళ నేరేడు పళ్ళఅవునా
బ్లాక్ కలర్ గా కొంచెం ఇంత రౌండ్ ఉంటది కదా రెడ్గాఅంత ఉ అల్ అళ్ళ నేరేడు పళ్ళుతింటున్నాం మీరు?
నేను తిన్నా కొన్ని ఒక ఐదు తిన్న నెను అయిదు తిన్నానే నిము లేదు లేదు బయటే ఉన్నా మాకు సెలవులు పని పెట్టుకు సెలవులు ఇస్తే పని పెట్టుకుంటాం మేము పని పెట్టుకున్నాం ఒకటి
ఆహా
ఆ పని మీదనే తిరుగుతున్నాం అయిపోయింది పనిగా ఇంటిక వెళ్ళాలి రేపు
ఆహా
ఆ
స్టడీ కంప్లీట్దా ఇంకా వన్ ఇయర్ ఉందా
నాదా య్ బీటెక్ ఇంకా వన్ ఇయర్ ఉంది.
మళ్ళీ ఎప్పుడు పటింగ్ కాలేజ్
కాలీ అది ఎప్పుడంటే జూలై సెవెన్ కి ఓపెన్ కానీ మేము ఇప్పుడు వెళ్తాము ఇంకా మన ఇష్టం వెళ్తే వెళ్ళొచ్చు ఉంటే ఉండొచ్చు ఓన్లీ కానీ డొనేషన్ కట్టుకుంటే చాలు
ఆహా
హ
ఇంకా
మీరే చెప్పాలి మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు?
కాలేదా అమ్మ సార్ ఒక్కరే పని ఎలతారు మిగిలిన వాళ్ళ అందరు కాలే
అవును మా స్నేహితురాలు వంట వండుతుంది ఇంకో స్నేహితురాలు పడుకు. కున్ని నేనేమో మాట్లాడుతున్నా.
ఒక రూమ్ దగ్గర ఉన్నారా అందరి కలిసి ఒక రూమ్ ఉన్నారా.
కాదు మా స్నేహితురాలు. వాళ్ళ వాళ్ళ చిన్న అత్తమ్మ వాళ్ళ ఇంటి కాడు ఉన్నాం. వాళ్ళిద్దరూ పనికిెళ్ళిపోయారు. ఉ ఉ
ఇంకా చెప్పాలంటే పరిమి గ్రీన్
అందరూ మాస్.
నీకు
నాకు ఏదని లేదు అన్నీ ఇష్టమే. స్కై బ్లూలు అనిపిస్తుంది కొంచెం.
ఆ
ఏమి లే ఖాళీగా కూర్చోడం తినడం లేవడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ తావడం అదే నా పని.
ఆ ఇప్పుడు సమ్మర్ కదా అంతే ఉంటది. జూన్ స్టార్ట్ అయిపోయి జరిగి అందరు పరుగులే పరుగులే స్కూల్ కానీ. కాలేజ్ కానీ వర్క్ కానీ ఏ.
అవును. వర్క్లు స్టార్ట్ అయితే అంతే కొంతమంది ఆ సెలవలు కూడా ఉండవు. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి.
ఉ అన్ని గవర్నమెంట్ వాళాకి,
సెలవలు.
అ ఎన్ని కాల్స్ అయిపోయినా మనీ.
నాయా ఇదే ఫస్ట్ అంటే. ఆ కొన్ని అయిపోయినాయి ఇం కొన్ని ఉన్నాయి ఒక, అయిపో కొట్టాలి ఈ రోజు ఇ ఇది వచ్చి నాకు నేల అవుతుందేమో. అప్పటి నుంచి చేస్తేనేే ఉన్నా.
అయ్యా అ హ
ఉ అ
ఎందుకు ఒక్కరికి ఫైవ్ టైమ్ చేసుకోవచ్చుగా కాల్స్.
అలానే చేస్తా నేను కూడా కానీ ఒక్కరే నాతో రోజంతా అయ్యితే రారు.
ఆఓహా
ఉ
అందరికిీ ఇంకొక వ్యక్తి కూడా టైమ్ దొరకాలిద మాట్లాడాలంటే.
ఉ అది నీజం నేనేమో ఇటుగాని టై లో ఇస్తా.
పరవాలేదు.
అవును
ఇప్పుడు ఇది లంచ్ టైమ్ అయితే ఫ్రీ ఉంటారనా.
ఆ అదే అనుకున్నా మా అక్క చెప్పారు. చెయ్యి మాఅక్కతో అయిపోయిందిఇక మీతో, మా చిన్నక్క వాళ్ళు. గదిష్ గది మారుతున్నారు వాళ్ళు ఇంతకు ముందున్నది బండ్లగుడ అక్కడ నుంచి ఇప్పుడు నాగారం వైపు వెళ్తున్నారు
ఆమెకాచిన్ద కాల్వర్కు
అమెకొచ్చింది
తను తనతో మాట్లాడ అమె భలే ఫన్నీగా మాట్లాడతది
మాట్లాడతది
ఉమ్ అంత ముందు మాట్లాడలే నేనామ తోటి
అవునక్క
ఉమ్ తను ఇప్పుడు ప్రెగ్నంట్ కద మల్లి
అవును మా అక్కకు ఇప్పుడు ఇద్ద ఒక పాప
తెల్ సార ఆ మల్లి ప్రెగ్నెన్సీ
ఆ
మళ్ళీ ప్రెగ్నెంట్ కదా ఆమె
ఆ మళ్ళీ ప్రెగ్నెంటె ఏం లెదు ఇప్పుడు వాళ్ళు ఎందుకు మారుతున్నారు అంటే వర్షాకాలం వస్తుంది కదా పాపక ఏమన్నా అవు అవ్తదేమో అని అక్కడ అంతా మొత్తం డస్టే ఉంటది మొత్తం చెత్త చెత్త అక్కడ అక్కడ మళ్ళీ రూమ్ కూడా అంతేం బాగోదు అందుకే వాళ్ళు మారాలని అనుకున్నారు మారిపోయారు మంచిగానే ఉందంట ఎలా ఉంటారో చూడాలి వాళ్ళకి అది కూడా నచ్చకపోతే ఇంకొ బాగరిగి పోతారు
అవునా
ఉమ్
ఇప్పుడు నేన్ చేస్తా లిఫ్ట్ చేయి
ఆ
నేన్ కాల్ చేస్త లిఫ్ట్ చెయ్ టైమ్ అయి పాప బాబు ఇద్దరు
అవునా ఎంత ఎన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరికి ఆ చూస్
పాపకు ఫైవ్ ఆ పాపాకు ఫైవ్ బాబుకు త్రీ
అవునా సరేలేండి మరి సమయం అయి
ఆ సరె నేన్ సరె నేను లిఫ్ట్ నేను చేస్తా లిఫ్ట్ చేయి